హలో
హలో
ఆ హలో చెప్ ఆ వినబడుతుంది మీకు వినబడుతుందా
ఏం చేస్తున్నారు
ఏం లే కాలి మీరేం చెత్తాళ్లు
ఏం లేదు వర్క్ కంప్లీట్ అయిందా అ తిన్న ఇంక స్టార్ట్ చేయలె
ఆహా ఇంకా నాకు రాలే
ఆహా ఇంట్లో వర్క్
ఇంట్లోనా ఇంట్లో అమ్మ వాళ్ళే చెస్తరు
ఆహా మ్యారిడా
ఆహా కాదు కాదు
కాదా ఆ నేను
అంటే మీకు పెళ్లయిందా అంటాన
ఆ ఆ మ్యారీడ్ చిన్న బాబున్నడు
అవునా
ఎక్కడ ఉంటరు మీరు
మేమా ప్లేస్ చెప్పొద్దు
స్టడీ కంప్లీట్ అయింద ఆ ఇంకా కాలేదు స్టడీ కంప్లీట్ అయిందా
ఆ అయింది ఇంటర్ సెకండ్ ఇయర్ అపోంది
అంతేనా ఎక్కడా కాలేజ్
ఇక్కన్నే మా దగ్గర అం ఆ సిటీ
ఆహా ప్లేస్ చెప్పోచ్చు అందులు ప్లేస్ చెప్ పోచ్చు అనుంది ఆ
ప్లేసులు చెప్పిపోద్దనుకుంటా
ఓకే ఏం చేస్తున్నారు ఇంకా
ఏముంది ఖాలి మీరేం
మా బాబు పడుకోలేదు ఈ రోజు ఆడుకుంటున్నాడు పని పట్టుకోను అ మామ్మి వాళ్ళు ఏం చేస్తారు బాబుకి వన్ వన్ మంత్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయితది
ఓహో వన్ అండ్ హాఫ్ ఇయరా మ్ హు
మమ్మీ డాడి వళ్ళు ఎం చేస్తారు
ఏం లే మా మమ్మీ అన్నం వండుతది డాడీ ఉట్టిగానే ఉన్నారు
ఆహా వర్క్ ఏం చేస్తారని
ఆహా వర్క్ డాడీ ప్లంబరు మమ్మీ వంట చేస్తది ఇంట్ల అంతే
ఆహా ఒక్కదాని వేనా సిబ్లింగ్స్
ఆహా లేదు అక్క నేను
ఆహా అక్క మ్యారీడా స్టడీ చదువుకుంటుందా
పోయింది అక్కది పెళ్ళి అయిపోయింది అక్కకు ఒక పాప
అవునా అవునా
ఆమెకి వాళ్ళ పాప మా అక్క వాళ్ళ పాపకి టేన్ మన్స్ ఇప్పుడు
అంతేనా
ఆ ఆ త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు పిల్ల ఇప్పుడు పుట్టింది పాప రీసెంట్ గ మ్
ఇంకా నెక్స్ట్ మాది టు ూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ఇయర్స్ అయితుంది
మా అక్కది టూ ౌసండ్ ట్వంటీ త్రీ
ఆహా నెక్స్ స్ట్ ఎం చెస్ ట్రైన్ ఇంటర్ రిజల్ట్ వచ్చింది కదా ఎన్ని మార్క్స్ వచ్చినాయి మరి
సెవెంట్ తెలుగుల చేప్పల్న ఎనిమిది వందల డెబ్బై ఆరు
ఆహా ఏ గ్రూప్ నువ్వు
సిీఈసీ
సిఈసి నా
మ్
చేంజ్ చేస్తావ్ మరి
ఇంకేమ్ మన్ అన్ నినా నేనేం ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా
అవునా
మ్ మీరు మీరేం చదివిళ్ళు
డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాతనే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది
అవునా తెలుగుల మాట్లాడాలి మొత్తం
అసలేం లేదు అ
అట్లేం లేదంటనా
హ్మ్
ఆ మేము ఫస్ట్ మాట్లాడినప్పుడు మొత్తం తెలుగు తెలుగు అన్నారు హ్మ్ ఇంకా ఊర్లో ఉంటారా ఇక్కడనే సిటీలో ఉంటారా
సిటిీలోనే
అవునా
మాది మండే మరి మాది
ఆహా
మమ్మీ వాళ్ళు ఇక్కడ కాగజ్ నగర్ దగ్గర కౌటాల మామయ్య వాళ్ళది
అవునా ఆహా తెలవదు అది అసలు
ఎట్ సైడ్ మీది ఆంధ్రనా
ఆహా మాది తెలంగాణనే
ఆహా ఆహా కాగజ్ నగర్ ఐడియా లేదా
ఏం నగరు
కాగజ్ నగర్
ఆహ
లేదా నేను ఇంటర్లో అక్కడే హన్మకొండలో సిటినేే
ఆహా సిటీలో చెప్తున్నరా ఆహా హన్మకొండ వరంగల్కి దగ్గరనే కదా
ఆ దగ్గరనే
అదేలుసు ఎప్పుడు పోలేదు గాని తెలుసు
ఎక్కడికి హన్ముకొండకా
ఆ
ఆహా
హ్మ్
ఇంకా మీ దగ్గర ఎండలు ఎట్లున్నాయ్ అక్కడ
ఇక్కడ ఏం లేవు ఊళ్ళో ఉన్నాయంటగాని ఇక్కడ తక్కువ
ఆహా వర్షం పడిందా నిన్న అవునా ఇక్కడ వర్షం ఏం పడ్లేదు ఫుల్ గాలొచ్చింది
ఆ ఇక్కడ పడింది కొంచెం పడింది మళ్ళీ బంద్ అయింది ఆ ఈ రోజు మధ్యాహ్నం పడింది కొంచెం కొంచెం మళ్ళీ ఇప్పుడు ఏమైతే లేదు
ఫుల్ ఎండ గాలొస్తుంది పోతుంది కాని వర్షం అయితే పడతలేదు
ఆ ఫుల్ ఎండలు అమ్మో ఎండలు ఫుల్
ఈ ఇయర్ ఘోరంగ ఉన్నయ్ ఎండలు
ఆ
అ
ఇంక తిన్నరా మధ్యాహ్నం
ఆ ఆఫ్టర్నూన్ తిన్న మా బాబు డైలీ పడుకుంటడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫిఫ్టీన్ డేస్ అయితుంది మా మమ్మీకి సమ్మర్ హాలిడేస్ అని వచ్చిన వీడు వచ్చినప్పటి నుండి ఇక్కడ ఆ ఫుల్లు ఆడుతున్నడు పడుకోవట్లేదు సరిగ్గా మధ్యాహ్నం అంతా పట్టుకొని ఉండాల్సి వస్తుంది లేకపోతే మా ఇంట్లో అయితే ఆఫ్టర్నూన్ అంతా పడుకునేది
ఆ
ఆ లంచ్ అయిన తర్వాత టూ నుండి ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు పడుకునేది ఇక్కడ అస్సలు పడుకుంట డైరెక్ట్ నైటే పడుకుంటున్నాడు
ఉం వాళ్ళ వాళ్ళు పండుకుంటేనే కదా మీకు
ఆ పడుడుకుంటేనే ప్రశాంతంగా ఉంటదని అస్సలు పడుకుంటలేడు ఒక్క రోజు కూడా నాన్ స్టాప్ ఇప్పుడే నడవడం స్టార్ట్ చేసిండు ఒక టూ మంత్స్ అయితుంది నడిచిన అప్పటి నుండి అయితే టార్చర్ ఇగ చిన్నప్పుడే బెటర్ అనిపించింది ఇప్పుడైతే ఘోరం చెత్తాండు ఇగ
మేము కూడా మా అక్క వాళ్ళ పాప ఎప్పుడు కొంచెం ఆ ఎప్పుడు కొంచెం కొంచెం ఇట్లా పాక్కుంటా పోతుదా అనుకునేది ఇప్పుడు అట్లా పాకుంట అన్ని సామాన్లు గుంజే
ఇప్పుడే ఇంక కొంచెం బెటర్ ఇప్పుడే ఇంకొంచెం బెటర్ కొన్ని డేస్ అయితే ఇంకా ఘోరంగా అనిపిస్తది నేను ఫస్ట్ ఈన కొన్ని మంత్స్ ఉన్నప్పుడే కొన్ని మనసు ఉన్నప్పుడే బెటర్ అనుకున్నా కానీ పెరిగినక కొద్ద్దీ అమ్మ అప్పుడే బెటర్ అనిపిస్తుంది
ఆ ఇంకా మాకు పెళ్లి కాల అయిన కూడా
ఆ నాకు మా అక్క మాక్క ఉండేది మా అక్కకు పాప మా అక్కకి ఒక పాప పుట్టి దానికి త్రీ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత నే పెల్లి అయింది దాన్ని మొత్తం పట్టుకని ఉండేసరికి ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు వీడ్ని కో ఈజీగా పట్టుకుంటుంది కదా దాన్ని బట్టి పట్టి
మీరు కూడా ఇద్దరు అక్కచెల్లలు
అక్కా నేను తమ్ముడు ముగ్గురం అక్క మ్యారీడ్ ఒక పా ఇద్దరు పాపలు వీడి కంటే ఒక సిక్స్ మంత్స్ ముందు పుట్టింది సెకండ్ పాప తర్వాత వీడు పుట్టిండు తమ్ముడు డిగ్రీ కంప్ ప్లీట్ అయిపోయింది ఇప్పుడే లాస్ట్ సెమ్ కంప్లీట్ అయింది మొన్ననే ఇంకొక ఎగ్జామ్ ఉంది
అవునా ఇంకా
ఇంకా ఏం చేస్తున్నారు
ఏముంది ఉట్టి ఇడే కూర్చున్నా ఇంతసేపు ఒక ఆమెతో మాట్లాడిన తెలిసినా ఒకటే అట్లా కూర్చున్న మీరు మెసేజ్ చేసిడి
ఆహా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తింటరా అవునా
ఉం తినాలిగా మధ్యాహ్నం కూడా తినలే ఆకలి అయితాంధి ఇగ
అయ్యో ఎందుకో
మధ్యాహ్నం అంటే ఎప్పుడో పడుకున్నా పొద్దున పొద్దున్నే మధ్యాహ్నం తిన్న ఇంక ఎట్లయి న హాలిడేసే కదా అని మంచిగా పండు కుంటున్న పొద్దున్ది మధ్యాహ్నం అయింది ఇగ మధ్యాహ్న సాయంత్రం అయితది
ఆహా అంటే ఇగ నిద్ర పోవడం కోసం టైమింగ్ మొత్తం చేంజ్ చేసేస్తున్నావా
ఆ
మీ అక్క వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడేనా లోకలేనా
ఆహా లేదు లేదు ఊర్లో ఉంటారు మా అక్క వాళ్ళు మా అక్క కూడా మా ఇంటికి వచ్చింది మొన్ననే మా వచ్చి కూడా పదిహేను రోజులు పది రోజులు అయితుంది ఆ ఇక్కనే ఉంది
పాప వాయిసేమ్ వినవడుత లేదు పడుకుందా పాపా
లేదు లేదు నేనే బయటికచ్చిన వాళ్ళ వాయిస్ వినవడద్దని ఆమెకు స్నానం పోతాలు ఉమ్ అ ప్ అప్ అమే మొత్తం అంటే అటు ఇటు బోర్రి బొర్రి డ్రెస్ అంతా మాపు
ఆహా అందు
ఆ అందుకే మళ్ళా పోతంది వాళ్ళ మమ్మీ మీ బాబు ఓర్రుతండు కదా వెనకాల
వాడు పైన మా మమ్మీ వాళ్ళున్నారు కిందికి మా నానమ్మ వాళ్ళ దగ్గర వచ్చినయితే వాళ్ళని పిలుస్తున్నాడు
బిడ్డకు అన్ని మాటలు రావు ఉట్టిగానే ఒర్రు
వీడు వినీ గూడ ఇంకా అన్ని ట ఇంక ఒక వన్ మంత్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ గానీ ఇప్పుడే మెల్లగా స్టార్ట్ ఇగి బాగా అరుస్తాడు ఎవ్వరి మాట ఇనడు బాగా గట్టిగా అరుస్తాడు
ఒర్రుతది కాని ఏమనట్లేదు అత్త అట్లేమనట్లే తాత అంటది
ఆ వీడు అన్ని అంటాడు కానీ ఎక్కువ తాతనే అంటాడు వీడు కూడా మిగిలిన అన్ని ఎక్కువ పిల్వడు
మా అక్క వాళ్ళ బాబు కూడా అంతే మాకులా పాప కూడా ఫస్ట్ అ తానం అంటే తాత అంటంది ఆ అమే గూడ వన్ ఇయర్
ఆ ఇప్పుడు కొంచెం కొంచెం వస్తాయి వన్ ఇయర్ తర్వాత బెటర్ ఇగ
ఆ ఇంకా అప్పుడు ఆమ్మో వాళ్ళను తట్టుకోలేం
అమ్మో నాకు ఇప్పుడే అసలు చిన్నప్పుడు అనిపించేది ఇంత ఘోరంగా చేస్తాండు నైట్ అంత పడుకొనిస్తలేడు అనుకున్నా కానీ ఇది అదే బెటర్ ఇప్పుడై తే ఇగ చుక్కాలు చూ పె చూపెడుతండు మొత్తం
ఎందుకేడుస్తాలెవ్ ఆ ఇంకా అయిపోయింది ఇంకా మల్లి
ఆ ఓకే